ఆ అ
ఊహు చెప్పండి?
చెప్పల్లా ఎ ఈరోజు ఏం జరిగాయి ఏంది కథ మీ క్లాసులో?
మావేంజరిగిందండి మామూలుగా అంతే ట్రైనింగ్ ఇంకా ఉమ్ బ్రేకుల్తర్వాత హెళ్పోవడం బంక్ కొట్టడం
ఉమ్! జరుగుతాందంటవ్ ఫన్ గా
ఉమ్ అవున్
మరి ప్లేస్మెంట్లొత్ ఎట్లొస్తయి ఇట్ల జేత్తె నువ్వు?
అదేముంద్లే దాన్పక్కన పెట్టేసి ఇప్పుడు ఉండేది ఇంక వన్ ఇయర్ కాబట్టి ఎంజాయ్ చె
అది గాదు పక్కన పెట్టేసీ మళ్ళ జాబ్ కూడా పక్కన పెట్టేస్తది మళ్ళా ఇంగా కెరీరే పక్కన పెట్టేల్లా. హె హెహ్
అట్ల అట్లంతా అనుకుంటే ఎట్లా చెప్పు ఉండేది ఒక చిన్న లైఫ్ ఎంజాయ్ చేద్దాం.
ఎంజాయ్ చేసేకి డబ్బులు కాద్దేమి ఆ ఊరికే ఒత్తుందా డబ్బులు?
ఆ డబ్బులు గూడ గావాలన్కో అది కరెక్టే.
ఊఉ అంటే ఇంగ ఇప్పుడు నువ్వు చెప్పినై పోవల ఇప్పోయ్ పోయేసి ఏవన్ బజ్జీలట్ల తినేసి రాల్లా వర్షం పడుతాంది బాగా.
ఓహో వర్షంలో బజ్జీల్దింటారా మీరు?
ఉమ్ బజ్జీల్దింటా ఐస్ క్రీమ్ దింటా ఎం ఇంగ ఏందో
కరా!
ఆ అన్ని ఒటేసారి తినేసేదే అప్పుడే బాగుండేది కడుపులో సల్లగుంటది. ఇప్పుడు ఎట్లంటే! హాట్ తిన్నవనుకో బజ్జీల్దితింటామా లోపల కాల్తాంటుంది. కడుపు. మళ్ళీ ఐస్ క్రీమ్ నేసేది కూలైయిపోతుంది.
ఉమ్ అప్పుడు చల్లగైయిపోయిందని చెప్పి మళ్ళీ కొన్ని బజ్జీల్దినండి.
ఆ ఐది తు తు తు వేస్ట్ అట్ల తినగూడదు. మళ్ళా మోషన్స్ పోతయ్. మోషన్స్ వోతయ్.
ఉమ్ ఇట్లదిన్నా గూడ బోవన్
ఇట్ల తింటే బావు నేను ఎందుకంటే ఆ చిన్నప్పటి నుంచి నేను అట్లే తింటా కాబట్టి
ఓహో మంచి మంచి అలవాట్లు ఉన్నాయే అయితే మీకి
ఊమ్ ఉండద ఏంది మరి ఆ మాత్రం ఉండాల్ల
ఊమ్ మీ పీ జీలో చేస్తారా ఇప్పుడు మీ బజ్జీలు
పీ జీ లో ఏడ చేయర్ ఈడ బయట్ కి పొయ్ థీనలా కొనుక్కొని ఏదన కొట్టున్ కొట్లున్టాయ్ గదా
ఓహో ఆ మీరుండే చోట మంచిగా ఉన్నాయా బయట చార్ట్స్ కి అన్నిటికీ షాప్స్ గని
ఉన్నాయి దండిగున్నాయి కొంచెం అంటే కొంచెం జో దూరం నడ్సెల్లాలి నడుస్తే దొరుకుతాయి షాప్స్
మీ ఫేవరెట్ స్పాట్లు ఏమైన్నున్నాయా
ఫేవరెట్ స్పాట్ అని ఏం లే యాడ కనపడతా డా తిండి తిండి ఏడు ఉంటే ఆడ ఫేవరెట్ స్పాట్
ఉమ్ హ్
అంతే మల్ళ దాంట్లో గూడ ఎ ఫేవరేట్ అంతా ఏం లేదు
ఉమ్ అవునులేండి
తినేకి నాకు ఎందన్న ఉంటే చాలు చాలు కారంగ తీపుగా ఏమన్న ఒకె ఏమంటే అది పిండి వంటలు ఏందల్లా ఏంటికి పడితె అది తిన్నె తినను మళ్ళా
ఉమ్ ఇప్పుడు మీరు మాకు ఏమన్నా సజెస్ట్ చెయాలంటే ఏం చేస్తారు మీ ద మీ ప్లేస్ లో
ఆ నువ్వు గావాలంటే వచ్చి ఇడేమన్నా పానీ పురీ తినచ్చు ఇంక ఏమన్నా పానీపూరి బావుంటుంది నేను రోజు సాయంత్రం పానీపూర్ తినన్దే నా డే ఎండ్ కాదు
ఓ
ఉమ్
అబ్బాయిలు గూడ పానీపూరిలు తింటారా
ఏ అమ్మాయిలు ఒకటె తినాలని పానీపూరి బండోడు చెప్పినాడా
అవును చెప్నారు అంటే తినరు కదా అని
తింటాను గదా నేందింటగ మరి
అంత్ ఆ ఓకే అంటే మీ ఏరియాలో అంత బాగ చేస్తారు అని చెప్తన్నారా మీరు
బాగనిలేదు ఓకే నాకు ఇష్టం కాబట్టి తింటా
ఉమ్ అవున్లే
బాగనే ఉంటారు గని ఇష్టం ఎక్కువ కదాని చెప్పి అట్లనే నేసేది
ఉ హ్మ్
ఉమ్ ఒకసారి ఇష్టం ఉన్న కూడ తిన్ను ఎందుకు ఏమో నాకి అట్లే సైక్ మెంట్లనమాట
ఓ మీరు గజని లాగున్నారంటన్నారా అయిత్
గజినినే కొంచెం నేనైతే
ఉమ్ హ్
ఉమ్ ఆ టైపే నా మాట నేనే విన్ను ఒక్కోసారి పోకిరీ టైపు
ఓ అయితే మ్ టీ ఎఫ్ ఐ బానీసనా మీరు అన్ని సినిమాలు తప్ తన్నారు క్యారెక్టర్లు
మ్ నేన్ సినిమాలు బాగా చూస్తా.
మ్ హ్ ఏద్ చూస్న్నార్ ఈ మధ్యకాలంలో
దరిద్రం అని ఓ సినిమా చూసిన. ఎంత దరిద్రంగుందో బాలేదది.
బాగలేదా?
మ్ హ్ అదీ అది కరెక్ట్గా పల్ పలికేకి రాదు నేన్ దరిద్రం అంటా అంతే
అదీ అంటే దేని గురించి చెప్పండి?
ఏదో అది కేరళర్లో జరుగుతయి కేరళలో
అది దరిద్రం కాదండి స్వామి ద్రిధం.
ద్రిదమా?
అవును అది ఒక కేరళ పోలీస్ గురించే కదా
అవునవునవును.
ఆ సినిమా పేర్ కుడ తెలీదు సినిమాల్ చూస్తారా మీరు
నా అంతే నేను నాక్ సినిమాల్ పేర్లతో సంబంధం లేదు సినిమాల్తోనే పని
మ్ అంటే మీకిప్పుడు అది బ బా నచ్చిందా స్టోరి
బాలేేదు ఏం బోర్ కొట్టింది.
అయినా ఇప్పుడు సమంతాది కొత్త మూవీ వచ్చింది గదా అది చూడ్లేదా మీరు
కనీ అట్లా చూడను నేను నాక్ నచ్చవ్ అట్ల సినిమాల్ నాక్ నచ్చవు ఏ యాక్షన్ ఎప్పుడూ కొట్టుకుంటనే ఉండాల్ వాళ్ళు
దాంట్లో గుడా ఆమె ఫైటింగ్ ఉన్నాయి కదా
ఏంది సమంత గుడ ఫైటింగ్ చేస్తుంది ఆ ఫైటింగ్ నేన్ చూడాల్న ఇప్పుడూ
అవును ఏం అట్ల తక్కు చేస్తన్నారా మీరు ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ని
అహ తక్కు చేయట్లేదు ఆ అంటే నా తక్కువ చేయ అదేమి నువ్వు చెప్పేద్ ఎట్లుందంటే తక్కువ చేకోకుండా ఉండాలం టే దాన్నీ ఎట్ల చెప్పాల్ నీకీ
పోతే ఇప్పుడు ఒక ఫీమెల్ లీడ్ క్యారెక్టర్ అది కూడా అంత బోల్డ్గ మంచిగ చూపిచినప్పుడు ఎంకరేజ్ చేయాల మీరు కూడ
ఎంకరేజ్ చెయ్యలా సర్లే చేస్తాం దాంట్లో ఏముంది మేం ఇప్పుడు ఓటీగు ఖచ్చితంగా నేను సూడను సినిమా నా దగ్గర్ డబ్బుల్ లేదు మెయిను మెయిన్ డబ్బుల్ లేదు ఏ డబ్బుల్ లేనప్పుడు అప్పు చేస్ కొన్ మరీ సినిమా జూడలా ఏ సమంత సి సినిమా మా నాయనా దేంతో కొడ్తాడో
బానిస అన్నారు కదా అందుకూ
ఆ బానిసంటే అట్లేం లేదు ఊర్కనే అట్ల పేర్ జెప్
మ్ ఉత్తుత్తయి చెప్తారా?
ఆ ఉతిత్తి ఉత్త వరకే
మ్ మరి నెక్స్ట్ మంత్ వచ్చే నాని సినిమా కన్నా పోతారా దానిక్ కుడ అట్లే చెప్తారా? ఓటీటీలో చూస్కుంటారా
చూడాల ఎట్లో దాన్ని సినిమా పోయే చూసేది ఏముంది. హాల్ సినిమాలు ఆళ్ళు పోయి చూసేది.
క్క మేల్లీడన
మెయిల్ లీడో, ఆ ఫీమేల్ లీడో నాక్సంబంధం లేదు ఎందుకంటే వా. ఆ సిన్మా మాత్రం పో పోయ్ చూడల్ల ఎందుకంటే వాడు వీనిమీన్ద బాంబులేచ్చడు, వీడు అని మీదెం బాంబులేస్తాడు. కా గన్నుల్తీస్తాడు కాల్చుకుంటాడు ప్చ్ బావుంటది త్తం వచ్చేటట్క్ కొట్లాడుకుంటారు, అదే ఇబ్బుడు ఆ నకట్ల ఏ ఫైట్లంటే ఇష్టము ఇపుడు. దీంట్లో మా ఇంటి బంగారం సినిమాల్ తీస్నారు కదా సమంత దాన్లో క్తం అయ్యేతట్టుగ గన్నుల్ తీస్కోని గాల్చు కుంటారా
అవును కాల్చుకుంటార్, దాంట్లో కుడ్ ఫైటింగ్ సీన్స్ అన్ని ఉన్నాయి కదా ఒక్క అమ్మాయి అంతా. ప్చ్ ఫైట్ చేస్తాన్ది తన్లైఫ్ లో అని చూపిస్తారు కదా
ఉ హు ఎట్లుండల్లా ఫైట్టున్టే ఇబ్బుడు నీక్యూ త్తలార్లో ఫైట్ సీన్ ఉంటద్ జుడు. ఆ అట్లున్డాల ఫైట్స్ ఫైట్ల్లు
అంటే మీరు వైలెన్స్నీ ఇష్టపడతన్నారా
ఆ ఫై అట్లనే కాదు ఫైట్లు ఆవ్, అంటే అమ్మాయిల్ను సిన్మాల్ తీస్. అది కాద్ అట్లాన్నేం కాదు కో ఇంగా అమ్మాయిల్లో కూడా మంచి సిన్మాల్ తీస్న్న వాళ్ళు కూడున్నారు అట్లా సిన్మాల్ తీస్తే ఏమన్నా బావున్టది ఏమున్నాయ్ మ్ నాకు నా ఇప్పుడు గుర్తుకు రాలేదే?
హు మ్
ఉమ్
సి మనకి ఫైట్లోక్కటే సినిమా కాదు కదా
ఫైట్లో టే సిన్మా గా నాకైతే నేన్ ఫైట్లో కోస్మే జూచ్చ నేను నేమ్దుకంటే నేను మూవీ రివ్యూవర్ ని అట్లేమ్ కాదు కదా! నేను నాకిష్టం ఏ యోచ్చిందిగ సినిమా జుస్తాన్ నేను.
అట్లాన్ప్పుడు మీరు ఉర్కె అవి ఏవో ఉంటాయి కదా షోలు డబ్ల్యూ. డబ్ల్యూ షోలు. అవి చూస్కోండిన్గ సిన్మాలెందుకు జు
అవి జూస్తే చ్ ఆ అట్లా కూడక అవుగుడా చూస్తాన్, నేను కానీ ఇవే ఎక్కువ ఇష్టం అనమాట సినిమాలే యాక్షన్ సినిమాలు ఎందుకంటే? దీంట్లో బ్యా బ్యాక్గ్రౌండ్ మీజిక్ ఉంటది ప్చ్ బాగుంటది ఎలివేషన్లున్టాయి అంత అంత బావున్టాయి.
ఇబ్బుడు మీర్ డబ్బుల్ పెట్టి టికెట్ తీస్కొన్ పోయేదు ఒక ఫైట్ సీన్ కోసం అంటారు?
మ్ ఫైట్ సీన్ల్లు బీజియం ఎనకా మంచి సా ఊపు ఊపున్డే సాంగ్లు అది
ఉహు
అట్లా పో పోయేదె నాకిష్టం వచ్చి . అంటే ఇబుడు నేన్ ఎంటర్టైనైయ్కి మేం సిన్మాల్ చూస్స నాకిష్టమైతేనే. సిన్మాల్ జూస్స నాక్బోర్ కోట్టినప్పుడు అట్లా. అట్లాంటిది ఇ మొత్తం అన్డేక ఆయన్ని రసాలున్టె అన్రసా. లు నెను ఆ ఎనలైజ్ జెస్ కుంటా ఇది బాన్ది ఇది బన్ది అన్ చెప్కునేన్తా లేదు నాక్ తోమ్మి రసాల్ రెన్రసాల్ నచ్చుతయ్ దానికోసమైన జూస్స నేను.
అయితే అట్లా మాత్రమే ఫిల్టర్ చేస్కొని చూస్తారు అంటా
అంతే కదా అంతేకాదుగని తిన్నావా
ఉ అవును తిన్నాము మీరు
నేన్ తిన్నా
ఉహు ఏం తిన్నారు
టమాటా రసం మీరు
మ్ మాకా సాంబార్
సాంబారు
అవును
ఉన్న పలంగా సాంబారు చేసే విధానం చెప్తావా అట్లా
మ్ మళ్ళీ ఎప్పుడైన చెప్తాన్ లే నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అయితే కొంచెం పని ఉంది బయటకి వెళ్దం బైటికి
అవునులేండి
మ్